పోండి నమస్కారం.
నమస్కారం అండి చెప్పండి.
మ్ ఏం చేస్తున్నారండి? బావున్నారా అండి మీరు?
బావున్నారా?
మేం బావున్నామండి. తిన్నారా అండి మధ్యానం పూట మధ్యానం పూట తిన్నారా మధ్యానం భోజనం అయిందా? హ్మ్ హ్మ్ ఏం చేస్ ఆ మాది అయిపోయిందండి. యుగాది పనులు అయిపెయినయా అండి మీ
అయిపెయిందండి ఈరోజు వరకు ఉంది.
హ్మ్హూ వాతావరణం ఎలాఉంది అండి అక్కడ? వాతావరణం ఎలా ఉంది అండీ అక్కడా అని అడిగానండి.
సిగ్నల్ ప్రాబ్లం అండి.
ఇప్పుడు ఒస్తుందా అండి మంచి వినిపిస్తుందా అండి?
మంచిగనే వచ్చిందండీ, మధ్య మధ్యలో వాచ్ బ్రేక్ అవుతుంది.
అవునా అండి ఇప్పుడు ఎలా ఇప్పుడు వినిపిస్తుందా గట్టిగా?
మ్ మంచి ఇస్తుందండి.
మ్ అక్కడ ఎలా ఉంది వాతావరణం ఎండలు ఎలా ఉన్నాయని అడుగుతున్నానండి?
ఎండవకాలం కాబట్టి కొంచెం హాట్ గానే ఉందండి.
హ్మ్హూ ఇవాళ మీరు ఏం చేసారండి పనులు?
ఈ రోజు ఏం చేసావండి ఏం లేదు నార్మల్ గానే ఉన్నాం. రోజువారీ పనులు మార్నింగే లేచాం, ఇంటి పనులు చేస్కున్నాం, వండుకున్నాం, తిన్నాం. కాసేపు బుక్స్ చదివాం. కూచున్నామండి.
హ్మ్హూ మీ హ్యాబిట్స్ ఏముంటయండి?
మామూల్గా ఏమంటే అండీ నేను లాస్ట్ ఇయర్ వరకు పీజీ చేశాను. డైలీ కాలేజ్ కి వెళ్ళడం, రావడం, ఎగ్జామ్స్, సెమిస్టర్స్, ప్రిపేర్ అవడం, ప్రాజెక్ట్స్. సెమినార్స్ ఇవే ఉండే అండీ. కొంచెం బిజీ లైఫ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఇయరే కొంచెం ఇంట్లో ఉంటున్నా అండి అది కూడా మొన్నటివరకూ, సిస్టమ్ నేర్చుకున్నానండి, సిస్టమ్ వరకు. సిస్టమ్ వర్క్ అయితుంది ఇప్పుడు జాబ్ కోసం వెతుక్కుంటున్నానండి. నార్మల్ గా మెహందీ వేస్తానూ, బ్యూటీ టిప్స్ ఫాలో అవుతాను.
మెహందీ అంటే మ్ ఆ చాలామంది మెహందీ వేయ మ్ బ్యూటిషన్ నేర్చుకోవడం కూడా ఆడళ్ళు చాలా ఇష్టపడతారు కదండీ అందులో కూడా కొంచెం మంచి ఇన్కమ్ ఉంటుంది ఈ మధ్య
అవునండి అందుకనేసి కొంచెం మందులో కూడా కాన్సల్ట్రేట్ చేస్తున్నాను
ఇవ దీని అన్ని దీని అన్నిటిని ఫాలో అవ్వకుండా మీ ఆరోగ్య కూడా బాగా చూసుకోండి ఆరోగ్యం కూడా మంచిగా ఉండండి క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ తింటూ ఉండండి మనకి ఎనర్జీ రావడానికి ఆడవాళ్ళం కదా మనం ఎనర్జీగా ఉంటే నలుగురిని కూడా రంజి
షూర్ అండి తప్పకుండా మీరేం చేస్తుంటారండి అ
నేను హౌస్ వైఫ్ గానే ఉంటానండి నేను మా ఇంట్లో వాళ్ళందరినీ ఆరోగ్యం ఉంచాలని ఏదన్నా ఒకటి వంటకం మంచిగా చేస్తూనే ఉంటాను వాళ్ళకి టైం కి అతే భోజనం ఇస్తూ ఉంటాను ఆరోగ్యంగా ఉండాలని బీ బీట్రూట్ ఇవన్నీ బీట్రూట్ క్యారెట్ ఆ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్వన్నీ వాళ్ళ ఎక్కి టైం కి టైమ్ ఇస్తున్నాం ఇస్తూ ఉంటామండి మీరు ఇవన్నీ తింటారా అండి ఇష్టంగా
వెజిటేబుల్స్ కాబటి ఒక బీటర్ ఒకటి తినదండి
అది చాలా మంది ఇష్టపడారులేండి
ట హీరా అంటే తింటాను కొంచెం పెట్టే కష్టం
అ ఇంకాం ఇంకేమేమి తింటారంటే ఇంకేం అంటే హ్యాబి అంటే తినే అలవాట్లు ఉన్నాయి ఇంకే
మోస్ట్లీ నాన్ వెజ్ అండి నాన్ వెెజ్ ఫ్రూట్స్
ఆహ
ఇంకో ఫ్రూట్స్ ఉంటే కొంచెం హెల్దీ కాబట్టి డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ నట్స్ తింటామండి
అ
ఉ
మేము నేనైతే మిల్క్ షేక్ చేస్తూ ఉంటాను ఇష్టపడి ఇష్టపడి తింటారు కాబట్టి తాగుతారు కాబట్టి క్యారెట్స్ ఎక్కువగా ఇస్తానండి మా ఇంట్లో చాలా ఇష్టపడి తింటారు క్యారెట్ డ్రై ఫ్ర ఫుట్స్ ఫ్రూట్స్ నాకు ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం అంటే నేను ఎక్కువ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటాను ఇ మీరి మీరు ఏంటిదండి
కోరికంటే ఏం లేదండి నార్మల్గా ఏదైనా నార్మల్గా జాబ్ చేసుకుంటూ మన మనం బతికినా అయిపోద్దన్నట్టు ఉంది మరి హై ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోవద్దులేండి ఎందుకంటే హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఒకవేళ అది రీచ్ అవ్వలేక పోయాం అనుకోండి కంప్లీట్ గా డిసప్పాయింట్ అయి చిన్న చిన్నవి కూడా మనం చేసుకోలేము టోటల్ గా మనం డిపెండెంట్ గా అవుతాం ఇక ఇండిపెండెంట్ గా నిలబడలేం సో కొంచెం చిన్న చిన్నగా స్టార్ట్ అవుతే ఆ తర్వాత హై హై గోల్ పెట్టుకని అప్పుడు రీచ్ అవ్వచ్చు.
అలానే ఉండాలండ్ ఇగ మంచిగానే చదువుతూ ఉండండి ఇంకా మీరు చదువుకున్నారండి మీరు
నాది పీజీ అయిపోయింది అండి
పీజీ అయిపోయింది పీజి మంచిగా చేసి మంచిగా మీరు అభివృద్ధిలోకి రావాలని కొనుకుంటున్నానండి హుహ్ నేను కూడా పీజీ చేసానండి దాని గురించే ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ చెస్ న్నాను ఇంకా ఏమేమేం కోర్స్ నేర్స్ కోవాలి నా స్కిల్స్ ని కమ్యూనికేషన్ స్కిల్స్ ని పెంచుకోవాలిని అనుకుంటున్నాను పెంచుకొని ఒక మంచి జాబ్ చూసుకోవాలి అనుకుంటున్నానండి లేదండి అయిపోయింది నా చదువు చదువు అయిపోయిన వెంటనే నాకు పెళ్లి అయిందండి సో ఆ సో దాని తర్వాత నేను జాబ్ గురించి ఆలోచించాలలేదు ఇప్పుడు ఆలోచిస్తున్నానునండి. దాని గురించి ఇక్కడ సంబంధించిన కమ్యూని నికేషన్ స్కిల్స్ నేర్చుకుంటున్నాండి అది నేర్చుకున్న తర్వాత జాబ్ కి జాబ్ గురించి ఆలోచిస్తానండి ప్రస్తుతానికి అయితే ఖాళీగానే ఉన్నానండి హౌస్ వైఫ్గా
అవునా అండ్ హ్
ఒకరి మీద ఆధారపడకుండా ఉండాలి కదా అండి మనం కూడా హే చేస్తూ ఉండాలి కదా ఆర్థిక సాయంగా
అది కూడా నిజమే కదా
సో కమ్యూనికేషన్ స్కిల్స్ మెయిన్ కదా ఈ ఇప్పుడు నా జాబ్స్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి సో నా నేను చదివిన చదువు కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాప్ప క్లుప్తంగా ఉండాలి సో దాని గురించి నేర్చుకుంటున్నానండి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా రా పెంచుకోవాలి కాబట్టి కొంచెం నేను కోర్సెస్ మెయిన్ కోర్సెస్ నేర్చుకుంటానండి ఆ కోర్సెస్ కంప్లీట్ అయిన తర్వాత నేను జాబ్ ట్రయల్ చేస్తానండి అప్పటి వరకు ఇన్ స్కిల్స్ నేర్చుకుంటా టున్నను
అవునా
మీరు కూడా నేర్చుకోండి కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు కూడా ఉపయోగపడతాయి.
సరే అండి
మీరు కంప్యూటర్ కోర్స్ కూడా నేర్చుకుంటున్నాండి అది కూడా మంచిగా నేర్చు తెచ్చుకోండి అది మీకు చాలా ఆధారపడితే ఫ్యూచర్ లో
సరే అండి వేస్తారా అండి మరి మీరు కూడా మెహంది డిజైన్స్ వేస్తారా
అన్నిమ్ చాలా బాగా వేస్తానండి పెళ్లికూతుళ్ళకి కూడా వేయడానికి వెళ్ళేది పెళ్లికాక ముందు ఇప్పుడు అయితే మానేసానండి ఇంట్లో వాళ్ళ వరక్ వేస్తాను ఏదైనా పెళ్ళి వాళ్ళు ఉంటే వచ్చి వాళ్ళు వచ్చి వేయించుకుంటారు కదా వాళ్ళకెస్తాను బ్యూటీషియన్ కూడా చేస్తాను ఉమ్ అంటే మేకప్ చేయడ్ హెయిర్ స్టైల్స్ చేయడం ఇవన్నీ చేస్తా ఉంటానండి మీరు చేస్ మీరు హెర్స్ టు సేఫ్స్ వస్తాయండి మీకు
అంటే అంత అడెప్పగా రాదు కాకపోతే చేస్తాను వేస్తా చిన్న చిన్నవి
పర్లేదండి మనంత మనంవరికి డిపెండ్ కా కుండా ఉండాలి
ఉమ్ హుమ్ చిన్న చిన్న హెయిర్ స్టల్ చిన్న పెళ్లికి యేయిడం నాకు నేను వేసుకోవడం మా సిస్టెర్స్ వేయడం అంటే చిన్న చిన్నవి చేస్తాను మరి బయట ఎవరిని అడవకుండా మన ఓన్ మనం అన్నట్టుగా చేసుకుంటాం
అలానే ఉండాలెండి మనంత వరకు మనం ఉండాలి
ఉమ్ అలానే సామ్ కదా అడి
ఉమ్ ఏం కర్రీ చేశారండి ఇవాళ మీరింట్లో
ఎగ్ ఆనియన్ అండి
ఎగ్ ఆనియన్ అది నాకు చాలా ఇష్టం అండి ఎగ్ గానియన్
అవునాహా లేదండి మా మర్ది గారే క్లీన్ చేస్తారు ప్రెసెంట్ అయితే
మీ అమ్మగారు వండుతారా
ఆ చేస్తామండి మా మమ్మ గురించి చేసా బయట పని చేసుకుంటాం
ఉమ్ చాలా మంచిదండి అలానే ఉండాలి
ఉమ్ మీకు చేస్తారా అండి మీ వాళ్ళు హెల్ప్ మీ వంట పనిళ్ళలు
ఆ చేస్తారండి మా వాళ్ళు తప్పకుండా నాకు హెల్ప్ చేస్తారు నేను వండితే వాళ్ళు డిషెస్ క్లీన్ చేస్తారు లేకుంటే వాళ్ళ నా ఉండిద్ తే నేనైనా డిషెస్ క్లీన్ చేసుకుంటాను పండుగ పనులు ఏదైనా ఉంటే వాళ్ళన్ సగం పన్ నేన్ చేస్తాను, సగంపనీ వాళ్ళు కూడా చేస్తారు, హెల్ప్ చేస్తూ ఉంటారండి.
అవునా అండి చాలా మంచిది
హ్మ్ చేస్తారండి మా వాళ్ళు అలా ఏం ఉండరు ఒకరి మీదనే డిపెండ్ చేయరు అన్ని. ట్లా సాయం చేస్తూ ఉంటారు ప్రయాలన క్ కట్ చేస్తారు రోజువారి పనులు కూడ హెల్ప్ చేస్తూ ఉంటారు ఏదైనా ఒకటి
అవునా అండి ఎలా నడుస్తుంది మరి మీ ఫెస్టివల్ పనులు
నడుస్తున్నాయండి కొంచెం దగ్గరనే ఉంది క కొంచెం ఫాస్ట్గా పనులు చేయాలి, ఇంకా పండగ మేము ఊర్లో చేయాలా, సిటీలో చేసుకోవాలని, ఇంకా ఫిక్స్ కాలేదండి అదే ఆలోచనలో ఉన్నాం. అక్కడ అయితే మళ్ళీ అక్కడికి వెళ్ళాలి ఊరికి వెళ్ళాలి చాలా పనులు ఉన్నాయండి. అక్కడ కూడా చేసుకోవాలి
ఆవున్
మ్
ఎక్కడ షాపింగ్ చేయాల అనుకుంటున్నారు
నే ప్రస్తుతమే మా ఇంట్లో పెళ్లి జరిగిందండి. ప్రస్తుతానికి అయితే ఆలోచన లేదు, ఇప్పటి వరకు అయితే బట్టలు మాకు పండుగకు ఉన్నాయంండి, ఆ బట్టలే మేము మళ్ళీ. యూజ జే స్
మళ్ళీ ఇగ తీసుకోవాలనుకోవట్లేదు ఇంకా
లేదండి
హ్మ్ అవున్లెండి ఇగ ఒకసారి మనం రీసెంట్ గా తీసుకుంటే మళ్ళీ తీసుకోవాల అనిపించదు.
అంటే మొన్ననే కదా పళ్లి బు స్ సీజన్ లోనే కదా తీసుకున్న అవే మోడల్స్ ఉన్నాయా మోడస్ తీస్ కొని మేం మళ్ళీ ఏం యూజ్ చేస్తాం చెప్పండి, ఆల్రెడీ ఉన్న మోడల్సే కదా.
అవున్ లేదండి ఇంకా ఒక టైం ఉంది కదా అనేసి ఈ ఇప్పుడైతే కొంచెం మోడల్స్ అంతా బాగుండదు కొ ఇం కొన్ని రోజులు అయితే, మంచి మంచి మోడల్స్ వస్తాయి అన్నట్టుగా.
అవునులేండి ఇ వాళ్ళ ఈ మధ్యల ఒకటే మోడల్ అయిపోయింది అన్నిట్లో మీరు ఎక్కువ ఏ మోడల్స్ సల్వార్స్ యూజ్ చేస్తారా అలాన్ చూసేసి ఎక్కువ ఏం ధరిస్తారండి.
నేను ఎక్కువగా పంజాబ్ డ్రెస్సెస్ ఏసుకోడానికే ఇష్టపడతా అండి. కంఫర్ట్ వేర్ అంటే ఇగ పంజాబ్ డ్రెస్ జెస్ ప్లాజో సెట్స్, ప్లాజో సెట్స్, మోస్ట్లీ ట్రెడిషనల్ గా వెళ్తామండి, ఇగ మో ఇది మన ఏం అంటరు. వె వెజ్ వెస్ట్రన్ గా వెళ్ళను అది ఎక్కువగా అలవాటు లేదు అన్కంఫర్ట్ అనిపిస్తుంది వెస్ట్రన్ గా వెళ్తే సో మోస్ట్లీ ట్రెడిషనల్ మన ఇండియన్ కల్చర్ ల ఇవే డ్రెసెస్ వేసుకుంటా అండి
నేను కూడా ఎక్కువ ట్రెడిషనల్ యూజ్ చేస్తానండి ఎక్కువగా నాకు శారీస్ అంటే ఇష్టం కనీ నేనెక్కొ సారిస్ తొడగలేనండి కో గానే ఇంటర్ నేను కూడా డ్రెస్సెస్ లోనే కంఫర్టబుల్ గా అనిపిస్తది ఊ అవునండి ఎక్కువగా డ్రెస్ డ్రెస్ లోనే ఉంటామండి ఎప్పుడో ఒకసారి ఫంక్షన్స్ కెనాదిని మీర్ ఎక్కువగా దేని ప్రిఫెర్ చేస్తారండీ అంటే డ్రెస్సెస్ నువ్ శారీస్ ఎక్కువ ఏష్ పెడతనవని
ఎక్కువగా అంటే నార్మల్గా డ్రెస్సెస్ ఇగ పంజాబ్ డ్రెస్సెస్ కంఫర్ట్ కాటన్ వేర్
థ్యాంక్ యూ అండి మీ సమ నాకు కేటాయించినందుకు ధన్యవాదాలు
థాంక్ యు
థ్యాంక్ యూ అండి